హ
హలో నాని ఆ ఏను పడుత నాన్న
ఎంచేస్తున్నావ్
ఇదే ఎప్పుడ కసుూలు జిమ్మినా అమ్మ దీపారాధన చేస్తానంటే
అవునులే
స్నానానికి పోయిందా అమ్మా
ఆవును అం కాదు ఏం లేయరో స్కూల్ కూల్ పోయినాన ఈరోజు
అవునా అవ్
ఫస్ట్ డే ఫస్ట్ డే స్కూల్ వొయిన అం స్కూలో ఆడ బాగా అందరం ఫ్రెండ్స్ తో ఉండి ఫ్రెండ్స్ అందరు వచ్చినారు అం అంతో వాళ్ళ తొండి ఏడు నుంచి పది వరకు స్కూల్
అంతెనా
అంతే మూడు గంటలు అంటే ఇప్పుడు మామూలు సమ్మరాల్డేస్ కదా అందరికీ
అవునులే
టెన్త్ క్లాస్ అనీ పెట్టినారు మూడు గంటలు
మరి కంటిన్యూ నేనా
కంటిన్యూ అం కంటిన్యూ ఇంగా జూన్ పన్నెండు వరకు
అవునా ఇప్పుడా ఏడు నుంచి పది వరికేనా ఎన్ని రోజులట్ట
జూన్ పన్నెండు వరకు ఉం
ఆ పిల్లలంతా వచ్చినారా నీ ఫ్రెండ్స్ అంతా
వచ్చినారందరు బానే
ఆ
అంటే ఇంగ సమ్మరాల్డేస్ గదా కొంతమంది ఊరు ఉళ్లు పోతారు
అం
అ చాలస్తారు ఏం లే మన్న ఒక ఎగ్జామ్ రాసొచ్చిన రెసడెన్స్ మెగా ఫాస్ట్ అని
ఆ
అది ఎప్పుడంటే ఇది ఆదివారం నిన్ననే
అవు అవు అనింది ఇం
అం నా ఎగ్జామ్ సిలబస్ ఇచ్చినారు వాళ్ళు
అం
కాని ఆ సిలబస్ లోంచి ఒక్క క్వషన్ కూడ రాలే
మల్లెట్ల నానా
తిర్ చదివినా మధ్యాహ్నం చది వినా మరి తర్వాత రోజు పొద్దున చదివిన అసలు సిలబస్కి సంబంధించినేటే రాలే
మరి ఎట్ల రాసినావ్ పరీక్ష
శాంపిల్ పేపర్ అని ఒకటి ఇచ్చినారు
ఆ
ఆ శాంపిల్ పేపర్లో కొన్నన్న ఉంటాయి అనుకున్నానా
ఆ
అసలు శాంబల్ పేపర్ నుంచి ఏం రాలే అసలు దాంట్లో అడిషన్లు సబ్ట్రాక్షన్ చేసి దీంట్లో ఆల్జీబ్రా ఇచ్చినాను
ఓయ్యమ మళ్ళీ కష్టమైతాదె మరి
కష్టం అయితే అది ఏం చేస్తాం ఇంకా తర్వాత ప్రశ్నలు అయితే ఇంగఈ అన్నీ ఇ ఇట్లా చ్ అంటే ఇప్పుడు కొండ ముందుడుకు క్లలాబ్స్ కొట్టేది అట్లాంటివన్నీ ఇచ్చినారు అ
వాళ్ళ చేసిననన్న మార్క్స్ రావాల్నెమోనే దానికి
ఏం అవసరం ల్య అద్ ఏదో ఊరికే ప్రాక్టీస్ కెగ్జామ్ అది
అంటే అన్న అంతా మీకి బ్యాచ్ ఏనా ఇంగయి మిగ్తా వాళ్ళు కూడనా క్లాస్
అసలు ఎవ్వరు లేరు మా స్కూళ్ళలో అంటే
నువ్వొకనివ్యే ఇన్యవా
మ్మ్ అసలు ఏందా ఎగ్జామ్ వేరే స్కూళ్ళలో ఎగ్జామ్
అవునా అది ఎందుకే
ఎందుకంటే ఇంక అప్పుడు ఆ ఎగ్జామ్ రాస్తే కాలేజ్లో బాగా అంటే కాలేజనేం ఏం కాదు ఊరికే మనం ప్రాక్టీస్కి
ఆహా మ్మ్
బయట ఎగ్జామ్ ఎట్టుంటాయి అని
అవ్తల్ ల్యావండి అయితే ను చదువుకునేట్టు రాలే
రాలా రాల
మార్క్స్ వస్తాయా ఒక ఫిఫ్టీన్ అన్నా
వస్తాయ్ పర్ల బానే
ఫిఫ్టీ వస్తాయి మ్మ్
మ్మ్ ఎన్నో కొన్ని ఇక మార్కుల్ తో ఏం పని మన ప్రాక్టీస్ ఉన్నాలా
అవునులేవు మళ్ళీ అట్లా ఏమన్నా మళ్ళీ పెడతారా
ఏం పెడతారో
ఆ
మరి ఎప్పుడు అవును
సంవత్సరానిక్ ఒకతుూరీ
అవును సమస్త్సరానిక్ ఒకసారే
అది ఫ్రీ ఇస్తారా యాడన్న బాగా చదివితే పా మార్కులు వస్ స్తే అంటే ఇక్కడే ఇస్ ఇస్తారా ఎక్కడన్న ఇస్తారా
ఆ
ఇక్కడే ఇస్తారా ఎక్కడన్న ఇస్తారా
ఎక్కడో ఓ చోట ఇస్తారు అంటే ఏమో తెలుదు యాడిస్తారొ
మళ్ళీ రేపు స్కూల్ ఉంది కదా నాన్న
రేపు ఇంకా రోజు ఉంటాది స్కూల్
అవునులే అయిపోయిలే పిల్లల సమర్ హాలిడేస్
ఆ ఇంక అయిపోంది సమ్మర్ యాడిస్తారు
ఊ బాగా చదవా లిగా
అవును
బాగా చదవాలా మార్కులు తెచ్చుకోవాలి
అ అంటే ఏం చేస్తాం సాల సతేనే కద
ఆ ఎట్టనాన్న మరి
ఏమిలే ఇంక ఏం చేస్తుంది మధ్యాహ్నం ఏం తిన్నారు
ఆ
మధ్యాహ్నం ఏం తిన్నారు
మధ్యాహ్నమా మునకాయ సాంబారు
ఆ
అన్నము
ఆ
పెరుగు
అంతేనా అవున్లై రాత్రికి
రాత్రికి ఇంక సాంబార్ ఉంటాది
అవునులే చపాత అన్నా చేసుకుంటారా
ఏదో ఒకటింగా
తాత ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నా
తాత అంగడికి పొయినాడు
అ
షాపుకి పొయినాడు తాత
అవును
చెప్పు నానా ఆ
ఏంల ఊరుకనే
ఊర్కనేనా టీ దాగలా
టీ నువ్వు దగినవా టీ
ఆ మేం కూడా తాగిన న నేను బ్రూ కాఫీ తాగుతావా
టీ తాగవా
టీ తాగర
ఏమి అలవాట్లేద
అలవాట్లేదు టి అగితే బాగుండదు నాకు
అవునా
ఆ గొంతులోనే ఉంటాది
ఇన నా
రోజు కాఫీ రెండు
రెండు పుట్ల లానా
అ బ్రూ కాఫీ
ఉమ్
ఎప్పుడన్నా టీ తాగాలంటే బయట నుంచి తెప్పించు
ఆవున్లే ఇంట్లో టీ తాగవు అయితే
ట్వంటీ రూపీస్ ఇస్తే ఇస్తారు టీ తెప్పించుకుంటే నేను తాత తాగుతాం
ఆ
ఇంకా రోంత మిగిలితే మళ్ళీ తాత ఆ
ఉమ్ ఈరోజు సోమవారం కదా ఏమ
సోమవారము
ఈ రోజు సోమవారం
సోమారం రము సోమవారము సోమారము
ఆ
ఏందో నువ్వు చెప్పేది అర్థం గాలే ననా
శబ్దం వినిపిలె సరిగ్గా
ఆ ఇప్పుడు వినిపిస్తంది నాన్న ఇదో వాతావరణము ఇక్కడ బాగాలేదు మాట ఆ అందుకని
అవునులే ఏదో సోమవారం కదా ఏమి శివుడికి పూజన
శివునికి పూజా అంతే ఊరికే దీప ప్రార్థన చేచ్చాం హమ్
అంటే నువ్వు సోమవారం మామూలు చికెన్ గికెను ఏమి తినవు కదా
తినం నన్న సోమారం తినం
సోమవారం శుక్రవారం ముంగేవారం
సోమవారము శుక్రవారము శనివారము గురువారామ్ అంగుడ
గురువారం కూడా నా
ఆ
అ
తాగా తినం మా మామ
అవునులే గురువారం మళ్ళీ శనివారం కూడా తినాలలే
ఆహా శనివారం వెంకటేేశ స్వామికి దినం
పాప ఏం చేస్తుంది
పా పా ఇప్పుడే లేసింది నిదర
అ
ఆ పాపకు పాాలంట పాల అ పాపకు అవు
పాలుగారు బూస్ట్ రద్దంది
బూస్టే అది ఊరికి పాలంటే బూస్ట అడుగుతుది
అవునులే ఇంకాన్న వేరే ఊరికి పోయేది ఏమైనా ఉందా
పవాలనా
ఎవరికి
అదే ధర్మాలు పోవాలనుకున్నాం
ధర్మాల దేనికి
తావాల ఊరుకదా రమ్మనింటే నానమ్మా
ఆ
వయేస్ చబలేని
ఆ అయితే ఇం ఎప్పుడు పోతున్నారు
ఏమో రేపో ఎల్లుండి అడిగి తాతను
అవును నిజంగా తాత పోతున్నాడా
తాతలే నేను పాపా నేను పాపా అమ్మ
ఆ
పతం
అవు ఇంేమి ఏం చేస్తున్నారు అవునులే ఆ ధర్మాల్లో ఆడ పవర్ ప్లాంట్ బాగా కరెంటు కదా అది
అవును కరెంట్ దే. మహష్ బాబాయి చే మహష్ బాబాయి జే సర్లే
మహేష్ బాబాయ్ అవును అవునులే
రమ్మల్లోనే ఉండేది బాబాయ్ ఉమ్ ఏమో రమ్మనింటే పోదాంలేని ఆహ్
మొన్న బర్తడే కి వచ్చింలే వాళ్ళు కూడా.
వచ్చినీళ్ళే బర్త్డేకి వచ్చినారు అందుకని రమ్ రాండి అని చెప్పు తప్పిపోయింది ఓ టూ డేస్ ఉండేసి వచ్చేస్తా.
పోనీలే ఏం లేదూ పది రోజులు ఇరవై రోజులు ఉం
తాతకి ఇబ్బంది.
ఓ ఎండ ఫుల్ ఎండ వేడీవుంలే ఎడపోతవు బయటికి
ఏడ గాలి వానలు వేసుకుంటాంది నాన్న ఒకటే ఏమైనా వాన అబ్బా ఎంత చెట్లు విరిగిపోయి పోల్స్ పోల్స్ పడిపోయినాయి. ఆహ్ చానా జమ్మలమడుగులో పొద్దుటూరు జమ్మలమడుగు చానా అల కల్లోలముంగుంది. తండ పడిపొ
మొన్న ఏదో నెట్ రాక్ గు ఉన్నారంట కదా.
ఏంది.
రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్.
ఏం ఏంది లెటరా.
లెటర్ కాదులే అది అంటే ఎక్కువ వర్షాలు పడతాయని.
ఆహ్ ఆవ్ ఉమ్
ఉమ్ ఏమైతే.
ఏం నాన్న నువ్వే చెప్పాలి ఇంకా.
ఏం చెప్తాం.
ఏం సరేనన్న అయితే బాయ్ ఆహ్ ఉమ్ ఉంటా. ఆహ్